హలో
హలో హాయ్ అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి నార్మల్ గానే ఉన్నామ్ బాగున్నారా అండి
మేం బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
లంచ్ అయ్యిందా
క లేదండి చేయాలయమైనా
అవునా
ఆ మీర్ చ్ చేసారా అండి
చేసామండి మార్నింగ్ టిఫిన్ చేశారా
ఆ చేసామండి
ఏం చేసారు టిఫన్ చేసాం
ఉమ్ ఈ తిరువాత అన్నం ప్లస్ గోంగూర ఊరగాయ అండి
అవున
ఉ
ఏట్లుందండి వాతావరణం అక్కడ
చాలా వేడిగా ఉందండి ఇక్కడ
ఉ
ఉమ్ మెయిన్ ల్ మండి పోతున్నాయి వ వర్షాలు ఊ వచ్చిండే మొన్న మొన్న ఒక టూ డేస్
ఉ
తర్వాత ఇంక రాలేదు
అవునా
ఫుల్ వర్షాల్ పడ్డాయండి
ఆ ఊర్లో ఉగాదికి ముందు రోజు పడ్డాయండి అ తర్వాత ఫుల్లు ఎండలు మీకు విలేజ్ ఇష్టమా టౌన్ ఇష్టమా
నాకు విలేజే ఇష్టం అండి టౌన్ లో ఏముంటుందండి పక్కింటోళ్ళు కూడా మాట్లాడేవారు కదా ఇక్కడ ఎవర్ పనివాల్లు చూసు
మంచి వాతావరణం ఉంటది విలేజ్ అయితే టౌన్ కన్ అంటే బెటర్గా మంచి గాలి మంచి వాతావరణం అందులో చెట్లలో ఉంచి వచ్చే గాలి ఆ ఫీల్నేెస్ సేవేరు కదా
అవునండి అది కాక ప్లస్ మనకి ఏదైనా ప్రాబ్లం ఓస్తే ఊర్లో వాళ్ళు వస్తారు మనకి ఏదైనా చిన్నగా ఏదైనా అయిందంటే వాళ్ళు వచ్చి మనకి సాల్వ్ చేస్తారు ఇక్కడ ఎవరు మనకి ఏమైనా పట్టించుకోరు ఇక్కడ
అవునవును ఉగాది సెలబ్రేషన్ చికెన్ బాగా చేశారా
ఆ అవునండి చేసుకున్నాం నార్మల్గా
ఉ ఎంజాయ్ చేశారా బానె రిలేటివ్స్ ఫ్రెండ్స్
ఆ అవునండి
ఇ
మా ఊ మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ దేవస్థానాలకి వెళ్ళి బయట బాగా ఎంజాయ్ చేసామండి
ఉ ఏంటండి ఈ ఎండలు కాలం ఏ క్లాత్ మీరు యూస్ చేస్తారు మీరు మీ పిల్లలు వర్ సంథింగ్
ఎక్కువ అంటె కాటనే ప్రిఫర్ చేస్తామండి వేరే క్లాత్ అయితే కొంచెం ఇప్పుడు స్వెట్ ఎక్కువ వస్తుంది కదా ఇందులో
హ్మ్
ఎక్కువ అంటే కాటనే ప్రిపేర్ చేస్తాము మీరు లంచ్ ప్రిపేర్ చేశారా అండి
కాటన్ ఏంది మిగతావి ఫ్యాబ్రిక్ నో ఎందుకంటే ఎండల కాలం మిగతావి ఏవైనా వేసేస్తాయి అదే కాటన్ అయితే బెటర్ కదా
ఉ
మెట్రో ఆప్షన్స్ బాగుంటవి
మీరు లంచ్ ఆ అవునండి లంచ్ అంత ప్రిపేర్ చేసేసార్
చేస్తున్నానండి లంచ్ ప్రిపరేషన్గా క్యాబేజీ ఫ్రై రసం అండ్ అన్నం
ఓ
ఉమ్ మీరు మీరేం చేశారు
చేయాలి
ఉమ్ ఉ ఈ ఎండల కాలం బాగా వాటర్ మిలన్స్ వాటర్ కంటెంట్ ఉండే ఫూట్స్ ఎక్కువ తీసుకుంటా ఉండాలి లేకపోతి ఈ ఎండ లు డీహైడ్రేషన్ అయిపోతా అంటది
అవును
హ్మ్ హెల్త్ బాగా చూసుకో కొంటా
అవునవునండి
ఏమంది ఏమైన్నా బిజినెస్ దస్తుంద మీకు
అలా ఏమి లేదండి
ఏం లేద నా ఏమన్నా చేయాలి అనుకు కుంటున్నారా బిజినెస్
ఇంకా అలాంటి ఆలోచనలుయితే ఏమి లేదు ఓ
ఒకవేళ మీరు బిజినెస్ చేయాలనుకు కుంటే ఏ దానిపైన ఫోకస్ చేస్తారు బాగా ఏ ప్రోడక్ట్స్ అనమాట బ ఏదైనా నీకు క్లాథంగ్ ఆర్బోటిక్ ఇంకా ఇంకా ఏవైనా ఉంటాయి కదా ప్లానింగ్స్ త
ఆ అవునండి
ఎకువా ఏది ప్రిఫేర్ చేస్తారు
ఎక్కువ అంటే బేకింగ్ ఆ టైప్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది నాకైతే
ఉమ్ సమ్ హోటల్స్ బే
ఆ అ అవును బేక్రి ఫ్రూడ్ బేక్రి ఫుడ్ అట్లా టైప్ ఆఫ్ ఏదైనా సరే కొంచం వంటల గురించి నేర్చుకోవాలని ఈ అట్లా ఇంట్రెస్ట్ ఉందంతే
మో ఫేవరెట్ ఫుడ్ ఏంటి మీకు
నాకు ఫేవరెట్ అం టే చికన్ అండి చికెన్ ఫ్రై రైసు
ఊ ప్రిపరేషన్ ఏమన చెప్ తారా
ఏంటండి
చికెన్ ఫ్రై ప్రిపరేషన్ ఏమన చెప్ స్తారా అంటున్నా
ప్రిపరేషన్ అంటే నాకు తెలీదు నేను చేసే ఫ్రై కంటే మా అమ్మ చేసే ఫ్రైయే ఇష్టం నాకు
అవునా బైట్ ఫుడ్ ఎక్కువ తింటారా ఇం ట్లో ఫుడ్ ఎక్కువ
లేదండి బయట ఫుడ్ ఎప్పుడైనా వీక్లీ వన్స్ అట్లా అంతేగాని ఎక్కువేం లేదండి
బయట ఫుడ్ బాగుంటద అమ్మ చేతిిన వంట ఫుడ్డు బాగుంటద
ఎ ఎక్కడికి వెళ్ళి తిన్నా మనం అమ్మ చేతి వంటే స్పెషల్ కదండి ఎవరికైనా
ఊ
ఊ మీరు ఆ అవునండి మీరు నాన్ వెజ్ తింటారా అండి మీరు
తింటా మండి
ఊ మీకేవంటంటే ఇష్టం అండి
ఆ మా అజిదే మటన్ లో తలకాయ కూర
ఓకే
ఊ మీరు తిన్నార ఒకసారన్న
తిన్నానండి బట
మంచిది హెల్త్ కూడా
ఆవ్ తిన్నాను ఒక వన్ ఆర్ టూ టైమ్ తిన్నాను
ఆ చికెన్ కంటే చికెన్ కంటే మటన్ మంచి ఇది అది ఈ ఎండల కాలంలో మంచిది కాదు అంతే ఎక్కువ వేడి చేస్తా అంటది చికెన్ అయినా నాన్ వెజ్ ఏదైనా కానీ వేడి ఎక్కువ
అవునవును
ఉం
హలో
ఇంకేంటండి విషయాలు చెప్పండి
ఇప్పుడు గ్యాస్ లేదంటున్నారు కదా మీరు ఆ ప్ల ప్రాబ్లము ను ఏమైనా ఫేస్ చేస్తున్నారా అండి
ఇం ఇంకా ఏం లేదండి మీరేమన్నా ఫేస్ చేస్తున్నారా
ఆ అంటే ఇక్కడ మేము నార్మల్గా బ్లాక్ లో తీసుకునే వాళ్ళం ఎక్కువగా
అవును
ఆ బ్లాక్లో ఇప్ ఇప్పుడు దొరకడం లేదంట
అవునులేండి ఇక్కడ ఒకొక్క బుక్ పైన ట్వంటీ డేస్ అల్ కు ట్వంటీ ఫైవ్ డేస్ వరకు ట్వంటీ వన్ డేస్ వరకు టైమ్ ఇచ్చారండి
ఆ
బుక్ అంటే మళ్ళ ఆ బుక్ లో ట్వంటీ డేస్ లోపల రెండు సార్లు తీసుకున్నరంటే మన కియరు ఓ ఒక్కసారి ఇప్పుడు ఈ డేట్ కు తీసుకున్నాం అనుకో మళ్ళీ నెక్స్ట్ ఇంగా ట్వంటీ డేస్ లోపల మనం ఇంక తీసుకోకూడదు అదే యూస్ చేయాలి లేకపోతేనా అయిపోయినపోయినా కూడా మనం వేరే వాళ్ళ బుక్ మీద పర్మిషన్ తీసుకొని తీసుకు కోవాల్సిందే తప్ప మన బుక్ పైన రాడం లేదు
ఉహు
ఆ ఇక్కడ అది జరుగుతుంది ఇస్తారు ఈయడం లేదు కాదు ఇంటికి బుక్కు కేది అదే ఇంటికి ట్వంటీ డేస్ ఇంటికి ట్వంటీ డేస్ కంటే ఎక్కువ ఉండదు అంటే ఇంటికి ఒక బుక్
ఆ అవునండి అయినా ట్వంటీ వన్ డేస్ కే ఎప్పుడయ్యేంత ఆ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టిన అయిపోదు కదండి
అయిపోదు అయిపోదు అంటే ఇప్పుడు టౌన్ లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది ఉంటెనా మే బి అయిపోతాదు ఇళ్లలో ఇప్పుడు ఇన్ టౌన్ అయినా పల్లెటూరు అయినా పల్లెటూరులో ఏమంటే వాటర్ కి అంతా సేవ్ అవుతది
ఆ
బాగా కట్టెలపోయి ఉంటది కాబట్టి అదే టౌన్ లో అయితే అట్లా కాదు కదా లేదా గ్యాస్ లేదా గ్లీజర్ గ్లీజర్ కైనా గ్యాస్ కావాల్సిందే కదా
ఆ
ఇంకా అలాంటి సిచ్యువేషన్ లో ఇబ్బంది పడాల్సిందే ఇప్పుడు మా కొ వచ్చేసి అట్లీస్ట్ టూ ఆర్ త్రీ మంత్స్ తన వస్తది టూ మంత్స్ అట్లీస్ట్ గట్టి టూ మంత్స్ వస్తది మాకు గ్యాస్
ఉ మాకు కూడా త్రీ మంత్స్ పైన వస్తుంది బట్ ఉమ్ ఉ ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ అంటున్నారు మీకు కాదండి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది అదే మళ్ళీ లాక్ డౌన్ చేసే అవకాశం ఉందు ఉంది అంటున్నారు
ఉమ్ ఇక్కడ ఏం లేదు ఇక్క ఇక్కడ ఏం అంతా చెప్పడం లేదు
ఇంకా ఈ మధ్య వస్తుందండి ఆ న్యూస్ కా అంటే యుద్ధం కంట టిని వైతే లాక్డౌన్ పెట్టొచ్చంట ఆగిపోతే ఔష ఇష్టం లేదంటున్నారు
అవునా
లాక్ డౌన్ అయితే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయండి
ఏముంటదండి ఇంకా ఏదైనా కానీ డ్యూటీస్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లాక్డౌన్ చేస్తే పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతారు ఇంటి దగ్గరుంటే వేడికి తిరిగి తిరిగిపోతారు
ఉమ్ ఇప్పుడు మీ మీ ఇంట్లో పిల్లలు అలా ఉన్నారా అండి
ఆ ఉన్నారండి ఫోర్ ఇయర్స్ కిడ్ ఉమ్ స్కూల్ వెళ్తా పాపా
ఆ ఓకే ఇప్పుడు మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిందండి
టూ టూ వీక్స్ అవుతా అండి స్కూల్స్ స్టార్ట్ అయి
ఉమ్
ఉమ్ ఇప్పుడు ఎక్కడన్నా పోయి తిరగాలనుకుండే వాళ్ళలకు ఈ సబర్ లో ఏవైనా కొద్దిమంది చాలా మంది వెకేషన్స్ వేసుకుంటారు వాళ్ళకి ఇబ్బంది పాపం ఆవారు వల్ల అ
పిల్లల్ని ఎక్కువ బయట పంపయకూడదండి ఇప్పుడు వడ దెబ్బలు చానా తగులుతున్నాయి చిన్న పిల్లలు
పిర్ స్వస్స్తన్నాయి చా జత కత్తగా ఉండాలి బాగా ఏదైనా గానీ వాటర్ ఎక్కువ తీసుకోవాలి
అవునండి
ఉమ్ మెల్లం అలా నానబెట్టి వాటర్ ఇచ్చినా కూడా పిల్లలకి సలవా ఛెస్తాధి అండీ ఊళ్ళ ఉమ్ కొంచం నిమ్మరసం లేదంటే అవి తినలే తాగలేదనే సిచ్యువేషన్ లో వాటర్ మిలన్స్ అలా
అవునండి మీర ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటారా అండి
ఏంటండి
మీరు ఎక్కువగా ఫ్రూట్స్ తింటూ ఉంటారా కొంతమంది ఫ్రూట్స్ ఇష్టపడరు కదా
మేము ఎక్కువ ఫ్రూట్స్ తింటామండి
అవు నేను అంటే చానా వరకు అట్ల ఏం కాదు కొంచెం వాటర్ మిలన్ ఆ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటే ఇష్టం నీ అన్ని ఫ్రూట్స్ అంత ఇష్టపడుతున్నాండి పపాయ వాటర్ మిలన్ అంటే కొంచెం ఇంట్రస్ట్ గా తింటాను
సర్ ఎందితే
ఓకే అండి